హలో
ఏ పోయోచ్చినవా
ఆ పోయోచ్చా
వర్షం పడుతుందాడా
ఆ పడుతుంది బాగంటే ఏం బాగొ మాలుగ
ఉమ్
పడాలి గదాని పడుతుంది చిన్న చిన్న చినుకులు ఎండ అలా స్టార్ట్ అయింది కొద్దిగా పడింది ఇప్పుడు చిన్న చిన్నయి పడుతున్నయ్
ఈడిప్పుడు ప ఇప్పుడే పడుతుంది ఒక
ఉమ్
ఏం సంగతులు
ఏమండీ పోయినా రంగుల్ దొరక్లా
ఆ
ఇంగ వాళ్ళు రేపు వద్దాంలే ఈ రోజు చినుకులు పడుతున్నాయని ఇంకొచ్చేసాం
ఆ
ఉమ్ పోయి వేస్ట్ ఏం పని
రే చెప్పండి
బొమ్మ అయితే అయిపోయింది రంగులే లేవు
ఆ
రంగులేయాలి
ఆ
ఉమ్
యాడున్నవ్ మరి ఇప్పుడు
నేనాడ మి ఇంట్లో ఉన్నా
ఎంది నిశబ్దంంగ ఉంది
ఇంట్లో ఉన్నా కాబట్టి నిశ్శబ్దంగుంటది
జనాలేవురు లేరా
ఉండరు ఇదోక బూత్ బంగ్లా
కాదురా ముగ్గురు ఉంట్రుగా నువ్ గాకుంట
ఆ వాళ్ళందరు పేదోళ్ళు వాళ్ళకు ఇల్లు వాకిలుండవు
ఆ
వాళ్ళకి ఇళ్ళు వాకిల్లు ఉండవు
ఆ మీ సిన్న పేదవాడు యాడికి పోయిండు
ఉమ్
మీ నాన్న యాడికిపోయిండు, మీ నాన్నన్న యాడికిపోయింది, వాడేడిగిపోయిండు
అంతమంది తెలుత్తే
ఉమ్
బాగుంటది
అంత మంది తేలిత్తే బాగుంటదేందిరా
అంత మంది యాడుంట్రు నాక్ తెలియొద్దు
ఇంట్లో లేరా
లేరు
ఆ అదా సీకటి పడింది వర్షం పడతుంది
ఏమో నాకైతే ఇంట్లో కరెంటు ఉంది నేను ఇంట్లోనే ఉన్నా ఇంక బయటకి పోను
కరెంట్ ఉందా
ఆ
ఈడ కరెంట్ కూడా లేదు రా మాకు
ఉ
కరెంట్ తీసేసినాడు ఇప్పుడే చార్జింగ్ పెట్టి హార్జీంగ్ పెట్టి స్నానానికి పోదావును కున్నా
ఆ
కరెంటు తీసేసిండు
ఆ
సరేలే అనీ ఖాళీగా ఉన్ అ
అదేలే
దే
అదేలే ఖాళీకు ఉండి ఏం చేస్తాం అన్నావుని
కాళిగా ఏం చేత్తున్న క్యాండిల్ వెలిగించి కూర్చున్న
హ
బాబాయి బజారికు పోయిండు
ఆ ఆమ్మో నెట్ అయిపోయింది నా దాంట్లో హండ్రెడ్ జీబీ
నా దాంట్లో రేపైపోద్దురా బ్యాలన్సు వయించుకోవాలా డబ్బులే లేవు సా వత్తదా శాలరీ అంట
ఉ
ఆడికాడికే నెల ఒక వచ్చి చేసిన మూడురెండు రోజులకి అయిపోతుంది మరి దారనంగా ఇంటిరెంట్ అయి ఇంటిరెంట్ గ్రూప్ డబ్బులు అయి గాకపోతే సాల్తయ్
నీకెందుకు గ్రూప్ డబ్బులు
ఏంది చేన్నాము అవి అయితే ఒకసారి ఉంట్ అంటే కడ్ పొదుపు చేసుకుంటన్నట్టే ఉంటాయింద మాట ఒకసారి చెప్ మాల్లగయితే మనం పక్కన పెట్లేము
ఏమో ఇందాలా ఇట్లా వెళ్దా పొదలికి
ఉ
వాళ్ళతో మాట్లాడితే ఒరే నువ్వు అసలు బలేె ళు నువ్వు దాపెట్టుకోవచ్చురా డబ్బులు చాలా వస్తాయి రా నీకు
హ
ఎవరు మాట వినకుండా రారా నీకు అలవాటు కాకుండా నేను చూసుకుంటా
హ
మా వాళ్ళ మా తమ్ముళ్లకి సదవవు రాయని వస్తుంది సే వాళ్ళని తీసుకెళ్ళలే వాళ్ళం వాళ్ళెమో ఏలి ముద్రగాళ్ళు వండి వేస్ట్ అవుతావ్
ఉ
ఓ రా నాతోటిరా నేను చూసుకుంటా అంటది
ఎవరళ్ళు
ఊర్లో వాల్లే
ఊళ్లో వాళ్లని చెప్పరాదు మీ ఓల్లా
మా ఒళ్ళే మాలపల్లోలు ఆ సాములుబట్టి అసలు బాగుంగా
ఎవరు వాళ్ళు ఎక్కడోళ్ళు ఎ ఏం పేరోళ్ళు ఇంటి పేరోళ్ళు
దాన్లపాటి
ఎట్టు ఎవ కొత్తిళ్ల ఉన్న వాళ్ళ
మా ఇంటి పక్కనే ఇంటి ఇల్లుందా ఇంటి ఎదురు ఎదురింటి పక్కోళ్ళు
ఉహూ
వాళ్ళు ఏం అలవాటు లేవు కదా మేము చూసుకుంటాంలే
ఊ
ఎందుకు ఆళ్ళ అన్నల్ దగ్గర గుడా పానేమో మనం ఓ సైడ్ ఉందాము
ఊ
అంటే నా చూద్దాములే పెళ్ళయినాక అక్క పెళ్ళింది కదా
ఊ
ఆ ఒస్తే ఒస్త చెప్తాలే అంటే నన్ నే నీకు మాత్రం డబ్బులు బాగా మిగుళ్తేరా అది అప్ న్నాగా నువ్వేక్ నువ్వేక్కు మాట్లాడతావు కాబట్టి బా మాట్లాడతావ్ నేను ఖచ్చితంగా నువ్ ఐతే గబ గబ ఇల్లు ఇల్లు పట్టించుకోవాలు మా మాట్లాడటం కూడా తడబడతా ఉంటాం మేము
ఊ
అవునండి అవునా సరేలే చూద్దాం అని
ఊ
ఊ
ఏమోర నేన్ ఏం చెప్పలేను ఆతే సదుకోమనే చెప్తా
సదుత అంటే వన్ ఇయర్ ఖాళీ ఉంటాం కదా డబ్బులు డబ్బులు డబ్బులు వన్ ఇయర్ లోపే ఉ నేను ఏమనుకున్నా అంటె బుడ్డోడు కాలేజ్కి వెళ్ళి ప్రైవేట్ కాలేజ్కి ఎళ్తే మనం గడదాం ఫీజూ నాన్న కెందుకు కష్టం అట్ట ఆలోచించిన గవర్నమెంట్ లేసె సెమ్ బాయె
ఊ
ఊమ్ ఇగ నేనే ఏస్త ఇంగ డబ్బులు మిగిలిచ్చుకొని నెక్స్ట్ నా కాలేజ్ ఫీజుకైనా కట్టుకుందామని ఆలోచన అంతె
ఊ నాది గట్యారా?
ఏంటి
ఇంటికి
ఇంటి అమ్మాయి కూడా కట్టొచ్చు ఓరకా అదేముంది ఓరకాయ కట్టచ్చు మా పని చేస్తది గాని పని చేస్తే ఈజీ గట్టేయాచ్చు ఇంటిలో పన్నడు ఏముంది నెల పని చేస్తేవాడికి రోజుకి పన్నెండు వందలు ఏముంది అసలా
ఒరేయ్ బాగు బాగుపడాలంటే బేలుదారులే బాగుపడతార ఏడిపోవాలంటే వాళ్ళు ఇడు మేము ఉండే వాళ్ళు
ఊ
మేల్దారానికి గదా ఆయిన ఎట సంపాదితన్నవ్
వా అది అంత ఈజీ గట్టేయచ్చు పన్నెండు వేలు ఏముంది అసలు
రా రాత్రి అయితే పొయ్యి డెబ్బై గ్రాములు బంగారం ఆర్డర్ ఇచ్చేసిండు ఆయన
ఉప్ప
ఆ
యాడి నుంచి ఒత్తది ఇంత సమయానికి ఇన్ని డబ్బులు నిర్దిష్టగా
డిప్లమ
ఆ
ఓ బంగారు పంజరం ఉందంట.
కాదురా వాళ్ళ కష్టపడుతుండ్రు నాయన పిల్లల కోసం
ఆ కొందర ముందంటి
ఏదో ఒక పనికి పోయి సంపాదించుకోనీ మీనా ఏంట
బంగారమా?
బంగారం అంటే బంగారం అనే కాదు నేను చెప్తున్న ఎగ్జాంపుల్
ఆ శౌర్య ఇడా మా ఇంట్లో ఒక బంగారపు ఉంగరం ఉందిలే
ఇహ్హిహ్హి యాడిదిరా
అగో ఆమెదే
ఎల్లా ఉంది
అవును వచ్చిందిరా మా ఇంటికి మా అమ్మా రెండో అమ్మా
ఆమ్ ఉంగరం నీ కాడికి ఎందుకు వచ్చింది
ఏడో ఒకసారి పెట్టింది ఇదేం ఒరిజినలా రోల్డ్ గోల్డ్ అర్థం కట్లే
ఆబా బంగారం దయితే ఆమె ఇన్నాళ్లు ఉంచుతాదా నీ కాడా నీ కాడ ఉంచిదా అసల ఆమె బంగారు ఉంగరం మైతే
కానీ ఇది గీక్ నాగిని బంగారం లాగా కనపడుతుంది
ఓ సామి పిచ్చిదేమో చూడు అది
పిచ్చిదే అనుకుంటున్న నేను
లేకపోతే ఈసార్ బొడ్టన్ పు పుటిన రోజు కొత్తవుగా అప్పుడు తీసుకురా చెబుతా
బ్యాంక అర్థాలు బంగారం గురిన్చ్ మాకు బో ఆఁ అంటే బొ కళ అండి ఎట్లా అంటే ఆ రోడ్డు మీన ఒక కోటి రూపాయలు చిక్కాలి
ఆహా ఈ పా ఎవరు పోగొట్టుకునేది ఎవడ్రా?
ఆ అది వాళ్ళ ఫాల్ట్ ఎవరు ఆజాగర్తగా కొమన్నారు డ్రీము మాముల్గ కళ్ళో వస్తుంటయి
ను్ ఇవ్ నేను అనుకుంటా అప్పుడప్పుడు చిక్కితే బాగుండు
అవును హూ అంటే హూమన్ థాట్స్ అంతే ఉ
నాకు ఒక కోటి రూపాయలు జిక్కితే ఆ చెప్పేది ఆహా అట్ట కాదు మంచి మంచిగా స్థలం తీసుకోనీ పెద్దది మంచి ఇల్లుగా ఇల్లు కట్టుకొని
ఆ
అందులో ఒక పది లక్షలు ప్రసన్న వాళ్ళకి ఇచ్చీ
ఆ నీక్ అంతే ఒత్తయా ఆలోచనలూ
ఆ నీ మీ అప్పులు తీసుకోన్ డ్ర బతకండి రా అని వాళ్ళకి ఒక పది లక్షలు ఇచ్చి మీకు ఒక పది లక్ష లిచ్చీ అమ్మోళ్లకు ఒక పది అమ్మమ్మ వాళ్ళకు ఒక పది లక్షలు ఇచ్చి మిగతాయి నా దగ్గర బెట్టుకొని ఇల్లు కట్టించుకొని బాగా మిగతాయ్ సేవింగ్ చేసు కొనీ హ్యాపీగా బతికితే బాగున్నది
మేము ఒకసారి అయితే నాకు చెప్పాలంటే ఒకసారి అన్నార్లే గాని కోటి రూపాయలు ఊహించుకో కళ్ళో అయినా కొద్ది ఎక్కువ ఊహించుకోవాలి అంతే కాని
అయితే నేను ఖచ్చితంగా నాకు ఇప్పుడు ఇప్పుడు ఎంత చిక్కినా యాభై లక్షలు చిక్కినా వాళ్ళకో వాళ్ళకి వాళ్ళకి ఇద్దం వీళ్ళకిద్దం అనిపించిద్ది నాకు
వోరకొత్తనయ్ గాబట్టి అందరు వినబడాలా వోరికొత్తనయ్ కాబట్టి అందరు వినబడాలా
కష్టాల్లో ఉన్నారు కదా మనమే కదా ఆదుకోవాల్సింది ఉ
ఆ నేను అంతే అనుకునేది నాకు ఒక డెబ్బై లక్షలు జిక్కితే మనం ఇంటికి ఇంట కట్టుకుందాం
ఒరేయ్ డెబ్బై లక్షలు దాక పోయి చూడు డెబ్బై రూపాయలు జిక్కుతయ్ వేస్ట్ర ఈ రోజు
ఆ అదే మాయే ఒటేదో కళ ఊహించుకుంటం కదా ఆ కళ్ళో గుడా మనం ఒక డెబ్బై రూపాయలు ఉహించుకొని చండాగుంటయ్ ఏదో ఉహించి అదే ఏ మనజి కే దేవుడు ఎరుగు ఎదో
హ్మ్
ఒక్కడిదే ఆ ఇడు ఒత్తే బావున్న ఆ ఒక్క మా బర్డేకి జేప్పు ఆళ్ళ ఒక ఐదు లక్షలు ఇస్తే చాల్లే ఆ మొఖాలకి ఆ పది లక్షలు ఆ అమ్మమ్మ వాళ్ కట్ట ఉంది కదా బోరు ఉంది ఇంక మనం కూడా బోరు ఎపించుకుందం వాళ్ళకి ఇంకా స్థలం కొన్నాం మా పాప ఉంది కదా మామయ్య పాప మామయ్యకు ఒక లక్ష అట్టట అట్టట పంచి ఆ మనకింత మిగులితే ఆ మిగిలిన డబ్బుతోని మన ఇంటి పైన ఇల్లు ఒకటి కట్టేసి ఎట్ట కడదం డిజైన్ గీ కుంటమండి మళ్ళీ ఈడ నుంచి పోయి డిజైన్ డిజైన్లు కాడికిపోద్ది ఆ ఇట్ట ఎసుకోవాలి అద్దాలు రావాలి ఇట్ సైడు అటు సైడు గోడ పెద్దగా ఉండాలి దానిపైన ఇట్ట స్విమ్మింగ్ పూల్ రావాలి ఏంటేంటో వత్తయ్ ఆలోచనలు
అంత రిచ్గా అవసరం లేదు అది దుబారా ఖర్చయిద్ది
అదిగో నేను చెప్పింది ఎంది కళ ఊహ అయినా అట్ట ఊహించుకుందాం జరిగేది గాకుండ అది కొంటవంట
అది ఎప్పుడు కళ కళ కళగానే అయిపోతుంది ఏం చేస్తారు
ఇప్పుడైతే తిరుపతి మెట్లు ఆ గుడి